ఎలా ఉన్నరు
ఆ బాగున్నాం మీరేలా ఉన్నరు హలో
హలో
హలో
హలో ఏం చేస్తున్నారు
ఏం చేయ్యట్లేదు మీరేం చేస్తున్నారు బా చేసారా
ఆ బోన్మ
ఈరోజు మీరు ఏం కర్రీ వండారు
ఈ రోజు మేము టమాటా పచ్చడి చేసాము
అవునా టమాటా పచ్చడి రసం చాలా బాగుంటుంది తినడానికి
అవును నాకు చాలా ఇష్టమండి
మీ టమాటా పచ్చడి ఎలా చేస్ సరే అండి
మేము టమాటా పచ్చడి ఇది ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం చింతపండు అల్లము కొంచెం వెల్లుల్లిపాయలు జిల్కరి తాలింపుకు దినుసులు కావాల్సినవన్నీ తీసుకుంటామండి మీరు అవే తీసుకో ఆ
అవునండి మేము కూడా ఆ మేము కూడా ఎక్కువగా వాటర్లో ఉడకబెట్టడానికి మేము చూస్తాము మేము పచ్చళ్ళు ఎక్కువగా అంతగా తీసుకోము ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటామంతే మాకు సాధారణంగా అవి పడవు అందుకని మేము ఎక్కువగా ఉడకపెట్టినవి తినడానికి చూస్తాము
మేము కూడా ఎక్కువగా రసములు రసములు సాంబారి బిర్యానీ ఇలాంటియి ఇష్టపడతామండి
బిర్యానీ ఎక్కువగా తి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా హానికరం అండి
అవునండి బయటివి కాదు హోమ్ మేడ్
స్తున్నాము
మేము హోమ్ మేడ్ బిర్యానీ చేసుకుంటున్నామండి
మీరు బాగా చేస్తారండి బిర్యానీ
పొడిమలు
మీరు బాగా చేస్తారా మీరు దేన్ని హలో
మేము ఇప్పుడు అంత పండగ చి ఊర్లోస్ సంక్రాంతి బాగా చేస్తారండి
మా ఊర్లో సంక్రాంతి బాగా చేస్తారండి
మాక
హలో
అదతే బౌడి
మీ వాయిస్ కట్ అవుతుందండి నా వాయిస్ విన్పిస్తుందా మీకు పు
మీవాయిస్ నాకు బానే
మీ వాయిస్ కట్టవు ఏంటిది
ఇది మొదలు పెడతా హలో
ఆ చెప్పండి
మాకు భోగి పళ్ళు పోయి వీడము మేపుతారండి
అవునండి మా సైడ్ కూడా అలానే చేస్తారండి మేము అన్ని పండగలు చేసుకుం రాము చేసుకుంటామండి అరిసలు జంతికలు
బో
బూర్లు పులగం అన్నము
కజ
త్రిడేస్ త్రీ డేస్ మేము ఒక్కొక్క రోజు ఒక్కోలా సెలబ్రేట్ చేస్తాము మీరేం పిండి వంటలు చేస్తారండి
మేము పిండి వంటలు అంటే జంతికులు అరిసలు అరుసలు మేము ఎక్కువగా ఇష్టపడము కానీ చేస్త తీసుకోవాలందరు
మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి
అరుసెలు అరిసెలు గారేలు బాగా చేసుకుంటామండి
అవునండి పులగం చేసుకుంటారా మీరు హలో
ఆ
మీరు స్వీట్గా తినడానికి ఇష్టపడతారా లేకపోతే పచ్చి పలుసు చేసు చేసి తినడానికి ఇష్టపడతారా
పచ్చల్స్ అని చేస్తారండి అది కొంచెం మంట మంటగా చాలా రుచిగా ఉంటుందండి
మీ సైడ్ ఎన్ని డేస్ చేసుకుంటారండి సంక్రాంతి పండగ.
ఎలావ
సరేనండి మీ సైడు గాలిపటాలు ఎగర వేస్తారా
అవును
హలో
ఆ గాలిపటాలు ఎగరేస్తూ ఉంటామండి
అవునండి చిన్నపిల్లలుందరూ బాగా సరదాగా జరుపుకుంటారు మిసైడు
మీరు మీ అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తారండి పండుగ రోజు
అవునండి మా అమ్మగారు వాళ్ళకి వెళ్తాము మీరు వెళ్తారా
కరా
ఆ అవునండి ఆ ఉంటాం మ ఇంకేం చేస్తారండి మీరు సంక్రాంతి
అందరుూ కలిసి పిండి వంటలు చేస్కూంటూ ఉంటారా
పిండి వంటలు చేసుకుంటాము సరదాగా ఉంటాము అందరం ఒక చోట కూడి బాగా సెలబ్రేట్ చేసుకుంటాము మేము
ఉహు ఉ
మీర ఎంత మంది కుటుంబం అండి
మేము ఐదుగురం అండి
అవునా మీ నాయనమ్మ గారు మీతోనే ఉంట ఉంటారండి
అరుసులు అరుసలు ఎలా చేస్తారండి
మేము అరుసలకి బెల్లం బియ్యం ముందు రోజు నానబెట్టి రుబ్బి బెల్లం పాన పాకం బట్టి
అే నానబెట్టుకుని మిక్సీ పట్ అది గ్రైండర్కి పట్టించిన తర్వాత అరిసలు ప్రిపేర్
ఆ అవునంది అమ్మాగాను చేస్తాను
తయారు చేస్తా హలో
ఆ చెప్పండి
హలో
హలో
అలుే
హలో
ఆ మాట్లాడరు ఏంటండి
ఆ చెప్పు
అరుసులు ముందు రోజు నానబెట్టుకుంటారండి
ఆ అవునువు
మీరు ఏలూరు గట్రా వెళ్తూ ఉంటారా
ఆ వెల్తమ్
షాపింగ్ ని బాగా చేస్తారండి
ఆ మాకు చాలా ఇష్టంండి
ప్రేమేయం కొంటూ ఉంటారంండి షాపింగ్ లో
బట్టలు పుస్తకాలు
ఆ
బాగా తినడానికి వెళ్తాం బయటికి
నిత్యావసర సరుకులు అన్నీ తెచ్చుకుంటూ ఉంటారండి
ఆ అవునండి నిత్యావసర సరుకులోనే తెచ్చుకుంటాము పప్పులు నూనెలు ధాన్యాలు
డల్ రైసు బీము
అవును అన్నీ తెచ్చుకుంటామండి
క్రీడల్లో మీరు మీరు ఆసక్తి చూపుతూ ఉంటారా
చె ూ ఆ చూపితామండి మాకు చేస్త
అవునండి నాకు క్రికెట్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది
అవునండి ఇప్పుడు ట్వంటీ అే మ్యాచ్ జరుగుతుంది కదండి ఫైనల్ రేపు అనుకుంటాండి మీకు చూస్తారా మేము కూడా చూస్తా
అవునండి ఆ చూస్తామండి మేము కూడా
హుమ్ ఇంకేంటండి మీ ఎటువంటి బట్టలు ఏసుకో ధరించడానికి ఇష్టపడతారు అంటే చూడి దార్స్ సారీ
హుమ్ చీర అంటే చాలా ఇష్టమండి కాని కట్టుకోవడం రాక మేము ఎక్కువగా కుర్తి టైప్ ఏసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటా మీరేం తీసుకుంటూంటరండి
అంతేనండి మేము డ్రెస్సెస్ ఎక్కువ ఏసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము
అవునండి మీరేమి చీర కడదారుకు మీరు ఉద్యోగం చేస్తున్నారండి
లేదండి ప్రస్తుతం ఏమో ఖాళీగానే ఉంటున్నాం త్వరలో ట్రై చేస్తున్నాం వస్తే చేస్తామండి
అవునండి కాలేజీ డేస్ లో బానే ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేశారండి
డేస్ లో మేము బీకామ్స్ వర చదివామండి ఫోర్ ఇయర్స్ బీకామ్స్ లో మేము మా స్నేహితులతో చాలా అన్యోన్యంగా ఉన్నాము మరియు చాలా హ్యాపీగా సంతోషంగా ఆ ఒకరిపై ఒకరితో హ్యాపీనెస్ బాదా అన్ని షేర్ చేసుకున్నాము ఫ్యూచర్ చాలా ప్లాన్స్ చేసుకున్నాము చాలా హాస్టల్ డేస్ కాలేజ్ డేస్ మా బర్త్డేస్ అన్నీ మేము అన్ని బా సెలబ్రేట్ చేసుకున్నామండి చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నయ్ మాకు అందులో
కాలేజీలో చదివేటప్పుడు అన్నీ ఎంజాయ్ చేసే మూమెంట్సే ఉంటాయి ఆ టైమ్ లో తెలియదు కానీ అవి అయిపోయిన తర్వాత అవి గుర్తుకొస్తే ఇది ఎంజాయ్మెంట్
ఆ వెల్లువా గుర్తుక్ వచ్చి డి మళ్ళీ ఆ డేస్ వస్తే బాగుండ్ అనుకుంటాము కానీ గడిచనిపోయిన రోజులు తిరిగి రావు కదండి
అవునండి
హుమ్ అవి తలుచుకుని నెమరు వేసుకుంటూ కాలాన్ని ఎదురిక నడిపిస్తున్నాం
అవునండి
అవునండి చాలా మిస్ అవుతున్న మాట డెస్నీ తిరిగి వస్తే బవర్నమెంట్ బిచ్ ఇ కానీ కాలం వెనక్ ఎ ఎల్ధు వెళ్ళదు కబట్టి మనమే ముందుకు వెళ్ళాదు
మీతో మాట్లాడడం మాకు చాలా సంతోషకరంగా ఉందండి
మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది మీతో మాట్లాడి మా అభిప్రాయాలని మీతో షేర్ చేసుకోవడం చాలా టాపిక్స్ మేము మీతో పంచుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది కాల్ చేసినందుకు ధన్యవాదాలండి
మాకు చాలా సంతోషంగా ఉందండి మళ్ళీ మీతో మాట్లాడాలని మేము కోరుకుంటున్నాము
మేమ్ కూడా అండి
మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి
ధన్యవాదాలు